ఆ బావున్నాను నువ్వు ఎలా వున్నావు
నేను ఎప్పుడు సూపరే అబ్బా
ఆ తెలిసిపోతుంది రా నీ నవ్వు నీ నవ్వులోనే తెల్ సిపోతుంది నీ బిజినెస్ బాగా నడుస్తున్నట్టు ఉంది ఇగ అందుకనే నీకంత ససర్లే మొన్న మొన్నటి వరకు ఆఫ్లైన్ చేసావు కదా
అవును ఆ ఆఫ్లైన్ చేసాను
ఇప్పుడు ఎవన్న చేంజ్ చేయ్యాలని చూస్తున్నావా
లేదు లేదు దాన్నే కొంచెం అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాం
అవునా అంటే ఆఫ్లైన్ లో బాగా బిజినెస్ చూస్తే అదే అప్గ్రేడ్ చేసుకోవడం బెటరే కానీ ఈ మధ్యకాలంలో ఆన్లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా జనాలు
అబ్బా ఇప్పుడు మనం షాప్కి ఎళ్తాము వరుసగా పది షాపులు ఉంటాయి ఎవరికి ఇష్టమైన షా షాప్ లో వాళ్ళు బోతాం అంతే ఇంగ ఒక్కొక్కొళ్ళ ఐడియా ఒక్కొక్కళ కొంతమందికి ఆన్లైన్ ఇష్టం కొంతమంది ఆఫ్లైన్ ఇష్టం
మ్ ఏదైన్న చిన్నదైన సరే అన్ని ఆన్లైన్ లో వచ్చేస్తున్నాయి కదా గుమ్మం దేరికి
ఆ ఆన్లైన్ లో వస్తున్నాయి గాని చాలా మందిరు ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ శారీ ఉంటే సపోజ్గా ఆ ఫ్యాబ్రిక్ ఏంటో అర్ దాన్ దాంట్లో ఉన్నదో ఇప్పుడు ఆన్లైన్ లో చూడండి ఒక కలరు ఆన్లైన్ లో కనిపిస్తది మనకు ఇంటికి వేరే కలర్ వస్తుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని డ్యామేజెస్ వస్తే కొను కొన్ని ఉంటాయి అట్లా కొన్ని కొన్ని కొంతమంది ఏంటి ఈ ఫ్యాబ్రిక్ పట్టుకొని టచ్ చేసి ఫీల్ అయ్యాక తీసుకుంటారు కొంతమందరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా మనకి
ఉన్నా నేనే నేనే ఉదాహరణ నేను ఫాబ్రిక్ పట్టుకోకుండ తీయను
అదే ఇప్పుడు నేనేను అంతే బా బాడీ హగ్గింగ్ లాగా ఉంటా అండి మనకి మీరు వేసుకున్నా కొ కొంచం అంత వెయిట్ లేకుండా కొంచెం మనం క్యారీ చేయలేం క్యారీ చేయాలస్తాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా అనుకునే తీసుకుంటా ఎక్కువ కాటన్ ఇట్లాంటి ప్రిఫర్ చేస్తా సిల్క్ అయితే కొంచెం మంట మంటగా ఒళ్ళంతా కొంచెం ఎట్లానో అనిపిస్తది కదా ఆ అట్లా కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోవాల అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుంటాయి ఇంకొక్కలు ఒక్కలాగా
అవును ఎవరుద్దేశం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది అయితే లేని బాగా నడుస్తుందని అంటున్నావు ఇంకా అప్గ్రేడ్ చేయాలంటే ఏం ఏం చేస్తున్నావు అప్గ్రేడ్ ఏంటి
ఆ గ్రేడ్ అంటే ఏం లేదు కొంచెం మెటీరియల్స్ మార్చడము అంటే ఒక ఏరియా నుంచి తీసుకొస్ త నేను అట్లా కాకుండా కొత్త మోడల్స్ తీసుకురావడము లేకపోతే అప్పుడు మామూలుగా వాస్ ట్సప్ గ్రూప్ ఒకటి ఉండేది మన ఏరియా వాళ్ళందూ దాంట్లో ఒక సిక్స్టీన్ మెంబర్స్ ఏమో ఉన్నారు దాంట్లో నేను ఏమ కొత్త కొత్త వస్తే దా తీసుకొచ్చి అక్కడ పెట్టేదాన్ని దాంట్లో పెట్టేదాన్ని వాట్సాప్ లో ఇప్పుడు కొంచెం ఇంస్టా గ్రామ్ లో కొంచెం ఫేస్బుక్ లో అలా కూడా పెట్ తున్నారు కదా అట్లా పెడదాం అనుకుంటున్నా
నువ్వు ఈ బిజినెస్ లో ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్
అ లేదు లేదు బరిలే స్టేట్ అంటే కొంచెం మనకి ఏ టైమ్ అంటే ఆ టైం పోవాల్సి వస్తది రావాల్సి వస్తది మనకి ఇంకా పిల్లలతో సరిపోతది కదా కానీ ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంట్రెస్ట్ అయితే ఉంది
లేదు లేదు అలా కాదంట అలా కాదంట వాళ్ళు కొన్ని ఇస్తారంట అవి మనం స్టడీ చేసి మన మె ఎన్ని సర్కిల్ల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫెయిల్ చేసుకోవాలి అలాగా దాని గురించి నేను దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఇంట్రెస్ట్ ఉంటే ఒక
ఇంట్రెస్టే అబ్బా ఎక్స్ప్లెయిన్ చేయడానీకో మనం ఫస్ట్
అవునా అంటే డీటెయిల్స్ అన్ని నువ్వు తెలుసుకుంటే మా ఏదో అలాగా చైన్ ప్రాసెస్ ఉంది కదా గురించి తర్వాత మాట్లాడదంలే అది కూడా మంచి బిజినెస్ అని చెప్ బాగా చిక్కయ బిజినెస్ అంటే నోటి నోటి వరకు కదా అంతా మన సేల్ కమ్ముక కమ్యూనికేషనే ఉ
మీ అక్కోళ్ళది ఇప్పుడు పెళ్ళి అని విన్ పెళ్ళి అన్నారు కదా మరి షాపింగ్ అయి పోయిందా మీది
లేదు వెళ్ళాలి ఇది అదే కాకుండా గోల్డ్ కూడా కొనడానికి వెళ్ళాలని అనుకున్నాము
వామ్మో ఇప్పుడు గోల్డ్ టచ్ చేసేటట్టు కూడా లేదు
అవునా మనట్ వరకు అను పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు వన్ పాయింట్ ట్వంటీ అంటున్నారు ఈ రోజు
అవునా తగ్గింది ఇక ఎంత తగ్గిన ఎంత ఎంత తగ్గిన ఎంత పెరిగినా పెళ్ళిలకైతే మకు కొనుక్కోక తప్పదు కదా కదా
పెళ్ళి గోల్డ్ లేకపోతే రింగు లేదు కదా రింగు లేకపోతే ఇంకా ఎంగేజ్మెంట్ లేదు అది ఎక్కడైనా కదా ఒకటే. ఇంక డబ్బు చేసా అది అప్పు చేసి చూడు ఏదో సామెత ఉంది కదా.
అంతే అంతే.
ఆ.
పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఇల్లు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి. చూడు అని.
అవున ఇదేదో బాగుందె.
ఇల్లు ఎంత మనం ఒక టెన్ ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ల్యాక్స్ అనుకో సపోజ్ గా‌. కున్నాం అనుకో ఆ బడ్జెట్ తథర్టీ తాకపోయిదింటే పెళ్లి కూడా అంత్. ఒక థర్టీ ల్యాక్స్ అనుకో ఓక ఫార్టీ దాకా పోయిదంట అంటే బడ్జెట్ మించి పోయిద్ది కాబట్టి ఇల్లు కట్టి. చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత వచ్చింది.
అవునా ఇంకో బిజినెస్ లో బొప్పనని. ఆ అప్పులే పెరిలో అదీ. డూప్లక్స్ హౌస్లు ఉన్నాయంట. నీకేమనా నోటు బాగా ఉంటే. ఇటి చేస్తానంటే హలో ఆ. అది డీటెయిల్స్ నికు పంపిస్తాను ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే. అప్పుడు నీకు బాగుంట.
చేస్తా చేస్తా పంపి నాకు వాట్సాప్ చెయి చేస్తా.
ఆ చే చేద్దిగాని ఎందుకంటే నమ్మకమైన మనుషులేదు నమ్మకమైన మనిషి అయితే నీకు నాకు బాగుంటంది నీకెంత. ఎంత జరిగితే నాకెంతో కొంత వస్తుంది. అది ఏది కూడా మనం ఇంటంది బిజినెస్ బిజినెస్ చెయ్యాలి కదా.
ఇప్పుడున్న దాంట్లో ఎవ్వరు. ఖళీ ఉండట్లేదు అబ్బాయ అందరు ఏదో ఒకటి చేస్తున్నారు ఎందుకంటే ఒక్కళ్ళు సంపాదిస్తే. వెళ్ళేటట్టు లేదు ఇప్పుడు. ఇప్పుడున్న జనరేషన్ లో ఖర్చులు అంతే ఉన్నాయి అన్ని అంతే ఉన్నాయి. మా లేడీస్ కి ఇంకో రిక్వైర్మెంట్స్ ఎక్కువ్. ఎక్కు ఉంటాయి కదా ఎక్ససరీస్ కొనుక్కవడం శారీస్ కొనుక్కోవడం ఇలా ఉంటాయి కదా.
కోవిడ్ తర్వాత నింగ్ ఎక్స్పైర్ ఎక్కువయిపోయింది. కాస్ట్లీ కాస్ట్ కాట్లీ. చాలా ఎక్కువైపోయింది ముందులో పదివేలు ఉన్నాయి ఎలా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి అసలు ఎంత వస్తున్నా. ఉండట్లేదు ఇంట్లో అంటే నువ్వు నమ్మవ అసలు నువ్వు అందుకే ఎందు. నువ్వ వేరువవు ఆల్రెడీ బిినెస్ లోనే ఉన్నావు కాబట్టి నేను కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నేను కూడా. నీకు తెలుసుకోవడం మళ్ ఇద్దరం క్లబ్ అవుదాము అంటే నీ కొంచెం రాబడం నా కొమ్మడి ఇద్దరిక రాబడి ఉండాలి. కదా సరలేదు దాని గురించి నే చేస్తాను ఇప్పుడు అదే అదే గోల్డ్ గురించి షాప్స్. గురించి ఏ.
ఇప్పుడు అంటే వన్ గ్రామ్ గోల్డ్ లాగా అంటే. అంటే పెళ్లి కూతురికి గోల్డే మీరు గోల్డ్ తీసుకుంటారా లేకపోతే మీరు ఇట్లా వంకీలు వడ్డానం. ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ లాగా తీసుకుంటారా.
వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కడ లేదండి ఆభ్యస్లి.
ఆ నేను పెళ్ళిళ్ళకే అనట్లేదండి. ఇప్పుడు మీరు అంటే మీరు పెళ్ళికతురు కాకుండా మిగతా వాళ్ళ గురించి అంటున్నా నేను.
పొద్దున్న ఒకల్నీ నడిగాను పొద్దున్న ఒకల్నీ అడిగాను మేము పెళ్లి. పెట్టుకో పెళ్ళిళకిం అరకాస్ అరకాస్ పెడకని తెలుసు. ఇస్తా అన్నడాడి అమ్మా మరకా పాపామ్ ఈ రోజు రేట్ల్కి అన్నాను నేను రేట్లోకి. ఈ పిల్లికి అరకాసు అంటే ఏంటి మరి చుట్టాలకే మళ్ళీ అది రక్త సంబంధులకి ఆకా. అంటే అంతే ఎంత చూసారు హంగా. అదే చెప్పండి ఎందుకన్నారంటే వాళ్ళు నాకు పెట్టారు కదా అని అన్నారు అంతే ఓకే ఓకే. మరిండి కానీ మరి తాన డబ్బులతో ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా.
ఆ ఈ బ్లౌజెస్ గుడ అందరు ఇప్పుడు మగ్ గం వర్క్ బ్లౌజులని, ఈ కంప్యూటర్ ఎంట డిఫరెంట్ డిఫరెంట్ గుట్టించుకుంటున్నారు కదా. బ్లౌజెస్ గని, శారీస్ గనీ ప్పు లేసెస్ లాగా ఏవచ్చినయి, శారీస్ కి అటాచ్మెంట్ అయి లేసెసు ఎడిషనల్గా. స్తున్నాయి కదీ ట్రెండీ ట్రెండీగా కొందమందరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నయి అసలు మోడల్ ఒటని చెప్పడానికి లేదు ఇప్పుడు.
అయ్యో ఒక్కో బ్లౌజ్ మోడల్ లో కుట్టిస్తే ఎంత పడుతుందో మీకే తెలుసు బాగా, ఎంత పడుతుందో ఇప్పుడు ఎంత రన్నింగ్లో ఉందండి.
అంటే డిపెండ్స్ అన్ అం ట్ మగ్గం వర్కు డిజైన్ ఉంటది కదా. డిజైన్ మన కొంచెం హెవ్ వీక్ గుంటేనేమో సిక్స్ థౌజండ్, సెవెన్ థౌజండ్ ఉండాం. కొంచెం లైట్ మినిమం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ థ ఆ ఫిఫ్ థర్టీన్ హండ్రెడ్, ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటయి, అక్కడక్కడ రెండు మూడు పూలు రెండు మూడు ప్చ్ ఇట్లా మామూలుగా డిజైన్ స్టార్ లాగా అట్లా రెండు ఫ్లర్స్ అట్లా ఉంటన్నయి, ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి లేదు కొంచెం హెవీగా రావాలి హ్యాండ్ అంత రావాలి, మన బ్యాక్ నెక్ చుట్టూ రావాలి ఇ ఇట్లు ఉంటే మాత్రం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అట్ల పోతనే ఉంటది ఇంకా, డిపెండ్స్ ఆన్ డిజైన్ అనుకోండి. బ్లౌజ్ గురించి మగ్గం వర్క్ చేపిస్తాం కదా మన శారీకి టూ కలర్స్ వస్తయి ఏ శారీకైనా. అంచు కలర్స్ ఈ రెండు కలర్స్ మిక్స్ అయ్యేలాగా వాళ్ళు డిజైన్ చేస్తరు అనమాట. మగ్గం వర్క్ వాళ్ళు చేత్తో హ్యాండ్ తో చేయడం కదా, హ్యాండ్ మేడ్ కదా వాళ్ళు మగ్గం కొంచెం రే ఆ రేటే తీసుకుంటారు వాళ్ళు.
వ అందుకే అంత రేటు పడుతుందంటారు.
ఆ హ్యాండ్ తో హ్యాండ్ తో చేస్తరు కదా, టైం ఎక్కువ తీసుకుం టైం ఎక్కువ తీసుకున్న ప్రాసెస్ కదా.
ఆ ఆ లేదండి ఆ అందులో అస్సలు లేదండి నాకు ఇంట్రెస్ట్. మీరు మీ బిజినెస్ కాకుండా నేను ఇందాక నుంచి ఒక బిజినెస్ గురించి చెప్తున్నాను కదా అద్ అదే అదే అదే, మీరు కలిస్తే నాకు పడ పడిలా ఉంది. నేను అందుకే దాని గురించి మాట్లాడతాను మాట్లాడతాను అని అంటున్నాను.
ఓకే, ఓకే అంటే ఒకటి ఇప్పుడు బ్యూటీషియన్స్ కూ దా అన్ని గలుపు మాట్లాడుకోవాలండి, కొంతమందరు ఏంటి పెళ్లి కోట అంటరు కొంతమందలు ఏంటి హా హా హల్దీ ఫంక్షన్ అంటరు, కొంతమంది మెహందీ ఫంక్షన్ అనుకుంటరు, ఒక అట్లా ఉంటాయి కాబట్టి మనం అంత ఇన్ కేస్ సర్ మీ అక్క పెళ్లి, కి మొత్తం కలిపి మేక మొత్తం ఓవరాల్ గా తీసుకోండి ప్యాకేజ్ లాగా మీరు. హల్ది ఫంక్షన్ కి ఇట్ల మెహందీ ఫంక్షన్ అని లేకపోతే రిసెప్షన్ పెళ్లి అన్నిటి కలిపి కన్నె మేకప్ జెమనీ అడగండి.
ఓకే ఓకే.
అట్ట ప్యాకేజ్ లాగా ఇప్పుడు ఇస్తున్నారండి, అప్పట్లో అయితే ఒక్కొక్కటి అట్లు ఉండే కానీ ఇప్పుడు అంత ప్యాకేజ్ సిస్టమ్ లాగా ఇస్తున్న నారు, ఈవెన్ మనకి ఇప్పుడు వీడియోస్ కూడా అంతే, వీడియోస్ ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అని అట్లా అన్ని కల్పిసిస్తున్నారు, మ్యారేజ్ అప్పుడు అట్లా కల్పిస్తున్నారు.
అవునా కనుకుంటారు అదే మ్యారేజ్ ఉందన్నారు కదా పనిండి ఈ మ్యారేజ్ అప్ ఆ పని అండి, అది చాలా పని ఆ పది మంది పది చేతులు వస్తేగాని అవ్వదు ఒకలుండి మీద, ఒకలు అండి మీద అండాలని
ఆ మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ గుడ ఇప్పుడు ఎట్లున్నదండి ఇప్పుడు మనం కొద్ది ఖర్చు కాదు మ్యారేజ్ అంటే మనం అనుకున్న దానికి లిమిట్ టె ఎక్కువయిపోయిద్ది.
అవును బంబాటంగా ఖర్చు పెడుతున్నారు లేను
అవును అవును మనమయినా ఇప్పుడు ఆ మన సిబ్లింగ్స్ మ్యారేజ్ లో మనమైనా చేయన వాళ్ళని మనకు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు పెళ్ళి కుతురే త ఇంపార్టెం మంచిగా కాబట్టి ఈ చూసా అందరు ఓ పెలులిగుతురు వాల్ల చల్లంట పెళ్లిగుతురుళ్ళుల్లంట అంటే మీకెళ్ళి కూడా చూస్తారు కదా అందరుూ
అవున అవును చెరట్ చెప్పడు సరే అయితే న ఇప్పుడు షాప్ కి వెళ్ళలాని అనుకుంటన్నాను ప్రచ్చతే ఏ కొ బాయ్